ఏం చేస్త
ఏం చేయట్లే డ్రాయింగ్ చేసుకుంటున్నా
ఏ నేన్ ఏం చేయట్లే ఇప్ ఇప్పే స్నానం చేసా ఏం చేస్తున్నావ్ అని చెప్పి ఫోన్ చేసా
సరిపోయింది ఏం సంగతులు
చెప్పాలి నువ్వే ఏం చేస్తున్నావు.
ఎం చేసావ్ వీక్ కేండ్
ఏం చేయలే తిన్నా పడుకున్నా మళ్ళీ తిన్నా పడుకున్నా అదే పని
హ
ఇలా మ్యాచ్ ఉంది చూస్తున్నావా
మ్యాచ్ ఏం చూడలే నేను
అగే ఇయాల ఫైనాన్స్ కదా ఐపీిఎల్
హ నాకు తెలీదు నేను చోడను అంటే నాకు అవునా నేర్ పేచ్చు కదా
నేర్పిస్తా అంటే నీ ఫోర్ సిక్స్ అంటే ఏంటిో తెలుసా
ఫోర్ అంటేడ్ ఫోర్ సిక్స్ అంటే సిక్స్
అలా కాదు ఫోర్ అంటే ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ వెళ్ళి గ్రౌండ్ లో అంటే ఇట్లా సిక్స్ అంటేనేమో డైరెక్ట్ వెళ్ళి బాండరీ దాటితేనేమో అది సిక్స్ పోయి టచ్ అయందంటే ఫోర్ సరే చూడు ఎ ఎప్పుడన్న మ్యాచ్ లు అర్థమయితది
ఉ చూస్తాలే నేర్పించు
నేర్పిిస్తా లే నెక్స్ట్ ఇయర్ వస్తది కదా అప్పటికినే పిస్తా ఈ ఇయర్ ఇప్పుడే లాస్ట్ ఆ ఇవాళ లాస్ట్ ఆ ఇవాళ మ్యాచ్ ఉంది అందుకనే
హ కబడ్డీ ఎప్పుడు మరి
కబడ్డి ఏమొ మరి నాకు కూడాతెలువదు
కబడ్డీ ముందు క్రికెట్ వస్తదా కబడ్డీ వస్తదా
క్రికెట్ అయిపోయిన తర్వాతనే కబడ్డీ స్టా ఆ కాదనుకుంటావు కబడ్డీ అయిపోయిన తర్వాత క్రికెట్ వచ్చింది
హు మా ఇంట్లో చూస్తారు కబడ్డీ క్రికెట్ చూడరు గానీ కబడ్డీ చూస్తారు
ఆహా నేను కబడ్డీ చిన్నప్పుడు చూసేదాన్ని ఇప్పుడేంది చూతలేను తెలుగు టైటమ్స్ ఉండేయి కదా అప్పుడు చూసేదాన్ని
హ నేను డ్రాయింగ్ ఏస్తున్నాను
హ్మ్ చిన్న పిల్లల నువ్వు చేసి వేత్తనా లేకపోతే
నేనె ఛాయిస్ అవి తెచ్చుకొని మ్మ్ చిన్ పె పెద్దది కూడా వేసుకోవచ్చు మైండ్ రిలీఫ్ కోసం
ఓకే
న్ నేన్నేంటి క్రయాన్స్ కొనకుండా పెన్సిల్స్ కొన్నాను అనమాట అవేమో లైట్గా పడుతున్నాయి
అయ్యో క్రాయన్స్ గనుకుంటే అయైపోయేది
ఎక్కడ్రా
హ్మ్ ఇప్
ఇవైతే మ్మ్ ఇవైతే చోప్ కూర్చో అది ఎందుకు ఊరికే కరిగిపోతే అరిగిపో
అవే ఇంకా చాన్ రోజుల్ వస్తాయ్ యే పెన్సిల కన్న మ్ అవును ఈసారి పోయినప్పుడు తెచ్చుకో
హ్మ్ హ్మ్ ఏం చేస్తావ్ వీకెండ్ బయట్కెళ్ళావా ఎక్కడికైనా
హా బైట్కేం వెళ్ళలేదు
ఏ
ఏమో ఇంకా సాటర్డే వండుకున్నా లేసే సరికినే త్రీ అయింది ఇంకోద్సేపు ఫోన్ తో టైం పాస్ చేసినా ఇంకా మళ్ళీ
ఆ సరిపోయింది ఏం ఫుడు
ఆఫ్టర్నూన్ చికెన్ ఇప్పుడు మరి తెలియదు ఏం జేసిందా నువ్వు తిన్నావా నీ హాస్టల్ లో బాగుంటదా
అసల్ బాగోదు
హ్మ్ మా హోస్టల్ కూడా అంతే బాగుండదు ఏదో తినాలని తప్పదని తినడం
పార్లేదు డ్జస్ట్ అయైపోత్ హాస్టల్ లో ఉండే వాళ్ళు ఏడైనా బతిక్ చేస్తూ
ఆ
హాస్టల్ ఉండే వాళ్ళు ఎక్కడైనా బతికేస్తారు
అవును మళ్ళీ ఇట్ సైడు ఇక్కడ ఫుడ్ అంతా బాగుండదు కదా, మన సైడ్ అటు సైడ్ అయితే బాగుంట
మ్మ్ అలవాటు లేదు కదా ఏయ్ అలవాటు లేదు కదా అందుకు మ్మ్ ఏమింకా
చెప్పాలి నువ్వే ఎట్లుంది విశేషాలు ఇంటికి ఫోన్ చేసినవా?
ఇంటి చేశాను మధ్యాహ్నం వాళ్ళ్తోనే మాట్లాడాను.
మ్మ్ మీ అక్క, మీ అ మ్మ నాన్న ఎలా ఉన్నరంట?
ఏ ఆ బాగున్నారు. మీ వాళ్ళు ఎట్లున్నారు?
మ్మ్ బాగున్నారందరు
మ్మ్ హు ఆ హా ఎ ప్పుడు
మధ్యాహ్నం
ఓకే
మా అక్క కూడా ఉంది కదా అక్క వాళ్ళ బాబుంటే మా చేసినప్పుడు ఉంటే మాట్లాడిన. ఇంకా చేయలేదు ఇప్పుడు రోజు నైట్ చేస్ త
ఎలా ఉంది కొత్తది కొత్త జర్నీ?
ఆ బానే ఉందిలే అంటే ఇప్పడి వరకు అయితే బాగుంది తెలియదు తర్వాత.
మ్మూ ముందుకెళ్లే కొద్ది తెలుస్తది ఏం కాదులే అలవాటు అయిపోయిద్ది
అంతేలే
చోడ్నీయా పెట్ట్నీయా
హ
హ్మూ నాది అయిపోతది తర్వాత అయిపోయాక కొత్తది మ్మ్
సైడే చూసుకుంటావా ఇటేనా ఓన్లీ
తెలీదు కన్ఫర్మ్ లేదు ఇంకా మాక్సిమం ఇక్కడే
అంతేనా అటు సైడ్ ఇప్పుడు కొంచెం టఫ్ ఉందను కుంట అంటే తక్
అవును చాలా మ్మ్ ఇప్పుడు వచ్చేంత రాదంట మ్మూ అందుకే ఆలోచిస్తున్నాను నేను ఏ షిఫ్ట్ లో చెప్పుడు బయటపడతాము ఏందుో
ఎప్పుడు ఇంకా టూ త్రీ డేస్ అయితే అయిపోయిద్దా
హ
ఇక్కడ అసలు మా దానికి వస్తే అయిపోది కాగాని నువ్వు అంటే అప్పుడు ఏదో చెప్పినన్నావు కదా ఇంకమ్మల్లు ఎందుకులే అని చెప్ప ఏ నేను ఇంకా మా దానికిొస్తే బాగుండి ఇప్పుడు మంచిగా తీసుకునే వాళ్ళు
ఉ లేదు అప్పుడు ఇది అను అది ఒకేసారి వచ్చింది నేను దానినికి వెళ్ళ ఆ
అదే చెప్పినావు కదా
అందుకే చూడాలి ఇప్పుడు మళ్ళీ ఏమయిదుో ఏము
హ
ఎందుకు
క ట్రాై ఇక్క గట్ అగా ఏదైతుదా ఇది
చేస్ త
హ
చేస్తే వస్తదేమో అనుకున్నా వచ్చింత చేస్తా వచ్చిదిలే
వచ్చద్దే
కాకపోతే లేట్ అవు
ఈ బానే వచ్చిద్ది
హ కాకపోతే లేట్ అవ్వకుండా ఉంటే చాలు
అదే కొంచెం డడిలే కాకుండా ఉంటే తొందరగా అయిపోతే ఫిఫ్టీన్ డేస్ న ఈజీయిపోతది సుందర అయితే కదా
అవునవును ఇక్కడ కాకుండా వేరే షార్ట్ అయితేనే కొంచెం కష్టం
అవును అటు సైడ్ మన సైడ్ అయితే కొంచెం డిలే అయింది చెప్ నాద అప్పునా ఫస్ట్ త్తద
చ్చ అంతలా అదు మళ్ళ
అవును అక్కడ తక్కువనే ఆ కరెక్ట్
హూ ఏదన్న వస్తే బాగుంది మనకాడ
హు
హూ
ఇప్పుడు మీకు మన సైడ్ అయితే దగ్గరనే కదా ఇక్కడకంటే
ఆ
ఒక ఫైవ్ ఫైర్ ఫైవ్ అవర్స్ పడ్డుద్ది కదా త్రీ ఫోర్ అవర్సా
ఆ త్రి ఐ మీన్స్ ఫోర్ టు ఫైవ్
అదంగ ఇంటికి ఇంటికి పోయేసరికి
ఆ కాకపోతే అటువైపు అంటే ఇంటి ముందు దిగుతాము ఇదనుకో వాల్వవా సల్లి మల్ల కొసన్ టూ అవర్స్ అల్ అలా ఓవేళ ఏమి లేవనుకోలలా టానికి అగదువాట కోసం వెేయి చ్చేవాలమలా మ నెట్ట మ జం ఎంపతి ఆడు ఆడు
అవును మేము వెళ్ళేసరికి ఇక్కడ సిక్స్ కి స్టార్ట్ అయి అయితే మార్నింగ్ పోయేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిద్ది. ఇంటి దగ్గరకి అంటే ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ నాన వచ్చి తీసుకొచ్చారు.
ఉ ఇ తప్పకు ఉంటమే గాని న
అంతే హు జెర్నీ హాలిడేస్ వచ్చ అయితే పోవడానికి ఎక్కువ హాలిడే తీసుకొని పోవాలి.
హు ఇంకా వేరే వాటిల్లో ఇంటి దగ్గర నుంచి చేయటానికి కుండదు నాకు తెలిసి
అవును ఉండదు.
మాదంటె ఏదో ఇచ్చారు లే
ఉమ్ ఇంకేం విశేషాలు
ఏం లేదు చెప్పు నువ్వే ఏమి